హలో ఆ చెప్పండి
బాగున్నారండి వినిపిస్తోందా
ఆ వినిపిస్తుంది మీకి వినిపిస్తుంద
ఆ వినిపిస్తుందండి
మీరెందు మీగి చాలా చిన్నగ వస్తుంది మీది
నేను నా గొంతు చిన్నదండి నేను చిన్నగా మాట్లాడతాను
అమ్మయ్య అది మీకు మీరే చెప్పుకోవాల అది అవును
చిన్నప్పటి నుంచి అందరు ఎందుకు అంత చిన్నగా మాట్లాడతావు చిన్నగా మాట్లాడుతా
హమ్మయ్య ఇదేదో నా గురించి చెప్తానట్ ఉందండి మి వాయిస్ వినటానికి ఇట్ల ఉన్నది ఎన్నిసార్లు అడుగుతున్నాడో ఆకలి అయితేే పోయి తిను పోండి ఎందుకు
నాకు ఆకలి అయితే తినేది తెలియదా అండి
మరి ఎందుకు
ఏంటండి ఏం
సరే మీరు సప్ ఫర్ సపోజ్ ఫర్ సపోజ్ వునండి లేకపోతే ఇంట్రెస్ట్ రాదు చెప్పడానికి ఆ అనుకోండి మీరోక కొట్టు పెట్టాలనుకున్నారు ఎలాంటి కొట్టంటే ఐస్ క్రీమ్ దానికి మీరు ఏ రకమైన డిజైనింగ్ చేస్తారు ఎ ఎట్లా మీరు కస్టమర్స్ ని ఆకర్చుకుంటారు. తర్వాత్ తర్వాత మీరు అందరిలో ఉన్నా కాకోకుండా మీరు దాంట్లో స్పెషల్ గ ఏమేం చేస్తరు
అది కొత్తగా పెట్టాన ముందు నుంచే ఉంద
కొత్తగా పెట్టాలా మీరు హు
నా దగ్గర ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర ఒక నాలుగు లక్షలు ఉందనుకోండి
హమ్
దానికి అయ్యే ఖర్చు నాలుగు లక్షలు అనుకో కోండి నేను అప్పుడే స్టార్ట్ చెయ్యనండి. ఎందుకంటే ఇప్పుడు అది సక్సెస్ అవుతుందా లేదా అని మనకు తెలియదు కదా సో మనం ఏదన్నా ఒక ఒక వ్యాపారం పెట్టాలి అనుకుంటే సగం డబ్బులు మీకు ఆల్రెడీ చేతిలో ఉండాలి అప్పుడే మీరు కొట్టుబెట్టాలి ప్లస్ దానికి మీ కై మీరే ఆ అ అడ్వర్టైజ్మెంట్ని ఏమంటారండి తెలుగులో
పరిరక్ష పరి ప్రే ప్రచారణ ప్రచారణ
ప్రచారణ ఎలా చేయాలి అంటే ఇప్పుడు నా ఐస్ క్రీమ్ కొట్ అకే
ఉ
ట్రాన్స్పరెంట్ గ్లాసులు అంటే బయట నుంచి చూసినా కూడా కనిపించే విధంగా వేపిస్తాను మొదటగా
ఉ
తరువాత నేను ఏం చేస్తానంటే ఒక స్కూల్ ముందర పెట్టుకుంటానండి
ఉమ్
ఎందుకంటే ఐస్ క్రీంలు పిల్లల్ని ఎక్కువ ఆకర్షిస్తాయి
అప్పుడు తల్లిదండ్రులు వచ్చి మిమ్మల్ని ఏసుకుంటారండి
ఎందుకు అద ప్రతి పిల్లవాడికి అది ఇప్పుడు అంత ఎందుకు ఇప్పుడు మనమే ఉన్నాం కదా
ఉ
తినాలి మనకేంటి వాళ్ళ తల్లిదండ్రులు వేసుకుంటారు ఇది కాదు మనక ఏేంటి మన వ్యాపారం బాగా జరగాలి అదినేది వాళ్ళ చేతిలో ఉంటది ఏ ఫస్టండ్ ఫస్ట్ ఒకటి ప అనని అన్ని షాపులు ఇవయకుండా నేను టెక్స్టర్స్ పెడతా ముందర చిన్న చిన్నవి ఏది నచ్చితే ఆ ఫ్లేవర్ వాళ్ళకి తీసుకునేలాగా
ఉ చిన్న శాంపుల్ అంటే మీరు ఎట్లు ఇస్తారు అసలు
ఇప్పుడు పెద్ద ఐస్ క్రీమ్ పుల్లలకి పెట్టిస్తారు కదా అదే విధ పెద్దగా చిన్నగా చేసి పెడతాం అన్నమాట
ఓహో
దానికి తగ్గట్టు ఆ పిల్లలు ఏ రుచి నచ్చితే అది తినొచ్చు
ఉ అప్పుడు మీరు పరపెక్కులా పెట్టుకోండి
పరక్కులలు మేం మేం మేమంతా చీప్గా పెట్టామండి
ఎందుకంటే చెట్లని కాపాడండి చెట్లని కాపాడారు అందుకే
సరే మీరైతే ఏ విధంగా చేస్తారు
నేనైతే పే అది ఎట్లా శాంపులే కదా పేపర్ స్టిక్స్ ని రిఫర్ చేస్తానండి పేపర్ తోడు స్టిక్స్ చెయ్యొచ్చు మీకు అది తెలుసా
పేపర్లు ఎక్కడ్ నుంచి వస్తాయి
అది చెట్ల నుంచి అనుకోండి బట్ అన్ని వేస్ట్ చేయ్యేదానికన్నా కొంచెం వేస్ట్ చేయచ్చు
వేస్ట్ అయితే అవుతుందిగా ఈ రోజు కొంచెమే అనిపిస్తుంది మీరు నన్ను డిబేట్కిి దింపుతున్నారండి
వద్దద్దులేండి మనం కొట్లాట్లు వద్దన్నే మనకి ఏమన్నా ఉంటే మాట్లాడుకని తెలుసుకున్నాము
సరే చెప్పండి
ఇంకేంతండి విశేషాలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదండి మీతో
మీకు పరీక్షలు ఏమన్నా ఉన్నాయా
అవును రేపే ఉందండి
వాటి గురించి మాట్లాడండి మీకు అది మళ్ళీ
అయ్యో అది పెద్ద డిప్రెషన్ అండి నాకు పరీక్షలు వచ్చినప్పుడల్లా నా హెల్త్ అన్నా బాధ ఎక్కువగాండ అవుతుంది లేకపోతే ఎవరెవరు నాతో కొట్లాడతారంండి నాకు ఎగ్జామ్ కన్నా ఈ బాధ ఎక్కువయి అతుందండి అదేందో నాకు అర్థం కాదు
బుర్రా మీ కంట్రోల్లో లేదు
నీకు తెలియలేండి చెొప్పేవాళ్ళ వినేవాళ్ళు అందరుూ ఇట్లా అంటారు నవించే వాళ్ళే తెలుత్తుంది
దయచేసి మీ అంతటి మీరే ఏదన్నా మాట్లాడగలరా కాసేపు నన్ను మాట్లాడించకుండా
నా నాకు ఎప్పటి నుంచో ఒక కోరికండి మాకకే బ్లాక్ ఉందండి ఒక మా కాలేజ్ లో దాని పక్కన లిక్కీష్ అని ఐస్ క్రీమ్స్ ఉంటాయండి దాంట్లో అన్ని ఫ్లేవర్స్ ఒక రోజు కూర్చొని తినాల అనిపిస్తుందిండి
డబ్బులు ఉన్నాయా
అవిలేకే నుండి మూసుకుని కూర్చునేది.
మరి అవి లేనప్పుడు ఇ వాటి గురించి మాట్లాడకూడదు ఆశపడ
అది ఆశ కాదండి ఇన్నంష్ అది అదేందండి నువ అంటారండి అది ఆ ఆత్మసంతృప్తి అండి తినడం అనేది
ఇంత తెలుగు ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఎక్కడ నేర్చుకున్నారు అ
అయ్య మా రూమ్మెట్ ఉండేదండి
గోదార్ వోళ్ళు ఎప్పుడయ్యారు మీరు
ఆ
గోదార్ వొళ్ళు ఎప్పుడయ్యారు
నాకా అట్లా వచ్చేత్తుందండి అప్పుడుఅప్పుడు
దీన్ని రోగమ్ అంటారు తెలిసిన
జోగిస్తేనే లేండి ఆ ఆ ఒక్కొక్క ఫ్లేవర్ లు ఉంటాయి చూద్దనికి బాగుంటాయి అని తిినడానికి ఏమంత ఉండదండి బట్ అక్కడ ఆ కా అదేడి మీరు తిన్నారా ఎప్పుడున్న ఐస్ క్రీమ్ కేక్ మీరు తింటారులేండి ఐస్ క్రీమ్ కేక్
పేద వాళ్ళం
ఆ అవునండి మీరే బీధాలంటే మేము ఇంకా బీథోలం ఉమ్ ఏస్
తింగరోళ్ళ మాటలు మాట్లాడితే నేను కాలు కట్ చేస్తానండి
అది ఐస్ క్రీమ్ కేక్ ఉంటుంది కదా అ అది చాక్లెట్ ఫ్లేవర్ మాత్రమే చూసినను ఎప్పుడు మొన్న రెడ్ వెల్వెట్ కేక్ కూడా చూసిన బాగా అనిపించింది తిినడానికి బతుకుతానను బతుకుడానికి తింటానను అర్థం కాట్లేదు
మీరు లావు ఉంటారు కదా
ఇన్ని చెప్తున్నానంటే ఎవరైనా చెప్పగలరు బట్ హా నిజమేనంటే
కాల్ చేశారా నేను మీకు చేశానా
మీరే నాకు కాల్ చేసినారు
ఏం లేదండి గుర్తు లేక అడుగుతున్నా
ఆ
గుర్తు లేక అడుగుతున్నాను
పోద్ మెయ్యగా పోధీ తమగా ఉ మంచిది ఆ ఇక్కడ నేను ఉన్న చోట ఆ బీటెక్ వాళ్ళు అందరూ ఖళీ అంటే వెళ్ళిపోయిననండి ఎక్కడికి ఎక్కడ వాళ్ళు అక్కడ అందుకు అన్ని బీజీలు లైట్లు ఆఫ్ లో ఉన్నాయండిలే భలే ఉంది బయట చూడ్డానికి ఎప్పుడు అందరూ చాలా చాలా మంది ఉంటారండి రోడ్లలో అడుక్కొని ఆడ ఈడ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది రోడ్లన్నీ ఇంకోటి హైలైట్ అయిందో చెప్పనా ఆ
అంటే ప్రపంచంలో మీర ఒక్కరే ఉండాలా ఎవరు లేకుండా
అది ఎందుకులే అండి ఇప్పుడు ఈ ఇదా హైలైట్ ఎన్ టంటే అంటే సాయంత్రము ఇక్కడ ఎవరు జనాలు తక్కువ ఉన్నారండి ఆ సాయంత్రం అయితే మా పీజీ ముంద కొంచెం దూరంలో ఎంత గొడవ జరుగుతాందో తెలుసుకో నువ్వు కుట్టుకుంటాన్నారు అసలు మేమ అందరం చూసి షాక్ అయినాం అది ఎందుకో తెలియదండి జరు అళంద చూసే పోయింది ఇనే మళ్ళీ పయకి పెద్దవాళ్ళ స్టూడెంట్ ఏ మళ్ళీ
సరే అండి ధన్యవాదాలు
ధన్యవాదాలు
సరే అండి మరి